ఏ చేస్తన్నావ్ హలో అమ్మె
హలో
వెనకాల
హలో ఏం చెతన్నావు
చెప్పు
ఏం చెతున్నావు
కాదు ఖాళీనే ఉన్నావా ఇప్పుడు
ఎందుకు
కొంచెం ఫోన్లున్నాయి మాట్లాడతావని
ఫైవ్ మినిట్స్
ఆ
ఫైవ్ మినిట్స్ ఆగు అమ్ముల్ని రెడీ చేస్తూన్నా
అక్క ఉన్నాయి ఫోన్లు దగ్గర పెట్టుకోరాదు ఫోన్ ఎం వినబడత లేదు
ఉవు తిన్నవా అన్నం
తిన్లే తినాలి
ఉవు ఎం కూర
అది ఏం కూర వాళ్ళు పప్పు వండుకున్నారు టమాటా పచ్చడితోని తిన్న
బుడ్డోడు ఎం చేత్తాండు
వాడికి అన్నం తినిపితనా
అన్నం తింటుందా
అచ్చు
పాపనీ తీసుకుపోతావా వాళ్ళ ఇంటికి ఉహ్ ఊ వ్
ఆ త్రిష
ఎంచేతనావ్ ఇంటి పక్కన అ ఇంజెక్షన్ పోయిందా అక్క ఇంటి దగ్గర అక్క
ని వాయిస్ మొత్తం కట్టు కట్టు వత్తాంది
ఇంటి దగ్గర అక్క పోయిందా అంటన్నా ఇంజక్షన్ కి
ఉంది
పోలే ఇయాలా
పోలే
ఎందుకో నాకు ఫోన్ చేసింది గా అపడు పోదామా వద్దని ఫోన్ చేసింది ఇంజక్షన్ ఏపియాలి కదా నాలుగు నెలలు
ఏ ఏమో పోలేగా ఇంటికాన్నే ఉంది పొద్దున అే రెడీ అయింది పూతాని రెడీ అయింది మరి పలేదు
ఆ నాకు ఫోన్ చేసిందిఎప్పుడు పోదాం అంటే ఇక పో వచ్చే వారం ఎపితక్క కొద్దిగా జలుబు చేరం జలుబాన దగ్గు లేతందిగ పాపకి
మ్ తయారయింది కాగానీ మరి ఏపిచ్చింది ఏపియలేదో తెలువదు అగలాది
ఎం జెతందాక్క
అక్క పడుకుంది ఇగో మా బుడ్డోడోతడంట పాపని ఎత్తుకుంటారంట ఇయ్యి ఆ దది కతే పాపకి దది కతే ఆ రలే
మేము కూడా రెడీ అయినాం పోదానికి
అదే పాప లేకు జాతికతే లే నక్కుో పాపకు
తన
కొద నారవలా పాపాకి ాలంగ ప పాప పోతియ కతే కు మమ్మీ మారి కదకు కల్ తూ ేల్ లేనా వైసేల్లేత కబ్ బులాకలే కా రకలే ఆ ఆ
ఆంటీ వాళ్ళు ఏం చెత్తళ్ళు
అమ్మ మెరుపకాయలుతితంది బయాట్నే కూర్చున్నా అగొ వాడికి తినిపించుకుంటా కూసు న్నా
ఆహ వాడెం చేతండు ఏం ఏస్కో తింటాండు తింటంట అడు
పప్పు
ంటడా కారం
ఆ తింటాడు
ట్ర మరి రెండురోలు తర
ఉంటాడు మంచిినే తింతాండూ కాని ఏం బయాలుకు పోదామని అట్లా ఏప్పి తినిపితె తింతాండూ
హు ఇంకా
అదే నే అందుకే ఫోన్ చేసిన అక్కయ ఫోన్లు ఉన్నాయి ఫోన్ చేద్దామని
నిను లిఫ్ట్ చేయాలె కొద్దిగా ఆగం మిమ్మకి స్నానం చేపిస్తున్నప్పుడు రెడీ అవుతున్నాము
ఆహా ఇప్పుడు పోయి మళ్ళ ఎప్పుడు వత్తావు
ఇగ మళ్ళ ఏమో ఇగ ఎప్పుడోతానో
అ మేము కనొతం పాప తోటి మా గు మా బుడ్డోన్ని తీస్ కూనోత పాపతోటి ఓకేనా ఆ బుడ్డు గు గుండ్ ఆ ఒత్తడంట బుడ్డోడుగాని తీసుకొని నోత్త ఆ ఇద్దరమొత్తం
ఆ సరే
ఆ చితిీమై ఆ ఓకే తిన్నవ మరి
ఆ తిన్న
ఎం కూరా
కురా నిన్నటిదే చికెన్ ఉంటే వేసుకున్న
పోయింద మా అక్క
ఓ
ఆ పూలు ఎవర్వు తెంపుకొట్లే అంటునా ఆడ
తెంపుతన్నా ఇగో ఇప్పుడు తెంపుతన తీస్
ఆహా ఇప్పుడు కాదు రోజు
తెంపుతార్లె ఎందుకు తెంపట్లేదు ఉంచుతారా అక్క అళ్ళయి మన బజారలో ఇంటిన ఉంచేది ఉమంటేనా సజీ అ ఆంటి ఏన
హు అదనే పండక్కి తెంపుకుందామాని
ఆ
నిన్న ఆ అక్కకి చెప్పిన
ఇంగో నేను కర్యా ఏప్ గురించి చెప్పినా వయసిమమ్ చెప్పినా అయితే మాకు గూడా చెప్పొచ్చుగా మేము కూడా చేస్తాంగా అంటన
ఏవ్అంటంది
పుచు మేము గూడా చేస్తాంగా అని అంటంది
ఓ పోయినసారి చెప్పినప్పుడు చేసిందా ఏమన్నా చేయలేదు మేము చేయ్యము అని అన్నది ఇగ
అయితే లింకు లింక్ పంపిస్తానని చెయ్య అని చెప్పినా అ
ఆహా పోయినసారి పంపిత్తెనే వద్దని చెప్తే నుకు నా మౌనిక అక్క వాళ్ళందరు కలిసి డెసిషన్ తీసుకు నడ్ చేయ్యనని ఊక్కుట్న్ ఈసారి మత్లమ్ పోయిన్సారే చేయలేదు ఈ
ఫేక్ అనుకున్న ఫే ఫేక్ అనుకున్నట్టున్నారు
ఆ
నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మన తెలిసిందిగా
హ్మ్ నేను అదే పోయిన సరే అన్నా నాకు డబ్బులు పడ్డాకనేే అన్నా నేను డబ్బులు పడ్డాయని చూపించిన అయితే వద్దు లే చెయ్యమని అన్నారు అందుక్ కానీ నీ సారి చెప్పలేదు ఏమన్నాదైతే చెప్పలే అన్నాన
ఎప్పుడు పోయ్ పండగప్పుడు
ఏమోలే ఇప్పుడు వ ఇప్పుడు చేత్తది అంటన్నావ్ పంపిత్తె
అదే అదేగ
హ్మ్ హు పంపించినావా మరి
పంపియలేదు
అనాకలే డాడీ బోయ్ బో ఏ బుజాంగే శున్నక్కో తెరకు కోట్ నక్కొ ఉగ్లే దేతు ఉగ్రే జాంది
ఆ
శూ మళ్ళె కాలిగెస్ ఆ జర్రాచ్చ జర్ర డాలు జర్రా షూబి డ్రెస్సు నయ్య కోట్ ఆహ్ హ్మ్
ఆ
కెళ్ళు ఇంగ్లాన్ జాతి హతటవన్ ఇంగ్లన్ జాతిమ అమ్ములు ఒనుకుంద
అమ్ముల్ ఎడ ఒడుకుంటాది ఆడతాని
అమ్మ మయక్కబొయింద మరి
పోల్లే ఇద్దరం
అమ్మంట వచ్చింద త్రిష
అవు
ఈ ఏమంటారు కో ఏ సీసే క
ఏంది
ఆ అమ్మాయి అలాగ ఇది పూస్తే మోచ్చు కాయకి పూస్తే ఈమె నమతా నా ద్రిస్ మమ్మీ వద్దు ఆ తర్వాతి ఫోన్ చేస్తలే నేను కాని తర్వాత ఫోన్ చెత్తలెగానీ కాదు మరి ఇప్పుడు పోయ మా అక్కగానీ ఇప్పుడు నీతోటి వత్తాందా హలో
హలో
అయ్యో
హలో ఆ నా తోటే వత్తుంది
అక్క ఫోన్ తోటి ఫోన్ చేత్త ఎత్త రాదు
ఎప్పుడు
ఇప్పుడు ఆ అదిగానే అరుణ నాతో పాటు చేసింది కానీ నేనే చేయలేదు మా యొక్క ఫోన్ ఇయ్ అంటే ఇయ్యట్లేదుని ఆపినాన ఒక్కొక్క దానికి చేసి ఆగింది
మా అక్క చేసింది మమ చేసిందిక మా అక్క
కదా ఫోన్ చేత్త అన్నది చేయలేదుగా
ఎప్పుడు
ఇంటికి పోయినాక ప్రశాంతంగా ఉన్నప్పుడు చేత్తదేమో
ఉమ్
అయ్యో
ఎవరు
ఏంది అక్క
ఉమ్ ఉ టైమ్ ఉండాలి కదా అవి చేసుకుని పని చేసుకుని
గుండా మా జానా పాప తూ మమ్ము నాయ్ ఖాతా బోలాతా మై ఆతా హై నా ఆత హూ ఆ బోలో గుడ్ బాయ్ నైటు గుడ్ బాయ్ ఆ కోట్ నయా కోర్టు దిలాది
ఆ
సరేలే పొట్టి
ఆ
అక్క ఫోన్ తోటి ఫోన్ చెత్త ఎత్తరాదు
చేత్తులే ఎగనాదు ఆ
ఛార్జింగ్ లేదే పాప నెట్ లేదు చార్జింగ్ లేదు అ
నీ ఫోన్ లేదా
టెన్ మినిట్స్ అయింది ఇగ చాలదా
ఒత్తవ అయితే మా ఇంటికెళ్ళి
ఆ
వస్తావా మా ఇంటికి
ఎందుకు
ఏమైంది పోత అన్నారు కదా మీ ఇంటికి
ఆ
పోతున్నాంగా మేము మా ఇంటికి
ఇప్పుడు పోతవ ఏమన్నా సాయంత్రం వరకు పోత
లే ఇక ఇప్పుడు ట్రైన్ క వెళ్తాను ట్రైన్ మిస్ అయితది
ఏ ఏ ఎండ తక్కవాయినాక ఒత్త ఎండకి తల్కనొత్తా ది నాకి ఈ ఎండకి
అవునా
ఇంకేం మాట్లాడలే నిన్న వచ్చి నువ్వే చెప్పినావా ఆమె అడిగుండా ఆ కార్యా అప్ గురించి
చెప్పిన
సరే